ఎవరు.
మీ ఫ్రెండు.
ఫ్రెండా.
ఉమ్ అట్లానే మాట్లా డు మల్ల.
ఉమ్.
ఉమ్.
ఉమ్. షూ పిండేయాలి. ఆహ్.
ఎందుకు.
హలో. షూ పిండాలంటే.
ఇంగ ఎన్నున్నయ్.
హలో హలో
హెలో వినిపిస్తుందా హెలో.
వినిపిస్తాందిలే.
ఎన్నిన్ ఉ వినిపిస్తుంది ఎన్నీ. ఎన్ని ఉన్నయ్ ఊ చూస్ పిండుకో ఎందుకు ఇప్పుడు డస్సు.
జిమ్ముకి.
జిమ్ కి
ద జిమ్ ఐ యామ్ గోయింగ్ టు జిమ్. హలో హలో హలో
హలో
ఏంది మాట్లాడవేంది నువ్వు అసలు.
హలో వినిపిస్తుందా ను.
అసలు విన్పడలేదా నీకు?
వినిపిస్తుంది కానీ నేను మాట్లాడేది నీకు వినిపి. ట్లే హలో
హు
వినిపిసుందా హలో అంటావ్ రిప్లై కూడా ఇయ్యవు. ఉ
నీకు ఇప్పుడు వినపడతంది నాకీ.
నేనేం చేయను నాతి లేదా?
అది నేను మాట్లానాక ఒక. ఫైవ్ సెకండ్స్ కి నీకి వినపడతాంది, నువ్వు మాట్లాడినాక ఫైవ్ సెకండ్స్, కి నాకి వినపడతాంది.
ఆ అవును
అర్థమైందా
ఆ అర్థమయ్యంది.
మళ్లీ ఏంది ఉమ్మా అంటావు పిచ్చా.
మర్చిపోయిన ఏం తినాలిప్పుడు.
డోన్ నో
డోన్ నో హోటల్కి పోవాలా.
వద్దా
వద్దులే ఏం పోతావ్
ఏమి
మ్ పడుకో నిద్రోస్తుంది అన్నావ్
పోవాలి
అన్నేల్తర్లే
నో పోయినాడు వాడే ఇప్పుడు.
ఉహు
పొద్దున్నుంచి వాడే నేను ఇంట్లోనే ఉన్న.
డాడీ, మమ్మీ
అవును అనంటపూర్ పోతాను, మా ఫ్రెండ్స్ తో మండి తిని వస్తాను అన్నాడు.
అయ్యో మాట్లాడుతున్నావ పంది
మ్
మ్ మ్
ఊ
నువ్ మాట్లాడినవా అన్న మాట్లాడినారా
ఏమో తెలువద్
ఏమో తెలీదు
రాయు
మీ అన్ననే మాట్లాడినారు ఫస్ట్
నీకు చెప్పినాడా
నువ్వే కద మొన్న కాల్ చేససినారు ఫుడ్ చేయమని అని చెప్పినవ్
మ్
మరి
ఒ పది వేలు దాస్పేటీ
ఎవరు నువ్వ
షాపింగ్ చేయాలనీ
నువ్వ
మ్
ఎల్ల దాసిపెడుతావ్
అదే అనుకున్నా సంవత్సరం ఎట్నో దశి పెట్టాలి
సంవత్సరం అంత లో ఉండు చూద్దాములే
బండి అంటే రాపిడోన్న కొట్టొచ్చు
మ్ హు అలాంటివన్నీ చేయకూడదు నువ్వు
ఎమ్
వద్దు
ఎం
వద్దు
ఏం ఏమి
వదంటే
ఏమి చెప్పు
వద్దు అల చేయకుడదు మ్ హు నువ్ వద్దు బ్యాక్ పెనుందినికొద్దు
ఏ నినే ఎక్కువ చేయను ఎల్లంగా ఎల్లంగాట్టు మన
మ్ హు హు హు
ఆ
ఏంది కాలేజ్ ఉన్నప్పుడా
లేనప్పుడు
మరి ఆ ఎందు
నా కాలేజ్ అవర్స్ అయిపోనప్పుడు ఏ
మ్ అ
ఎందుకు
వద్దంటె వద్దు
మన ఖర్చులు కన్నా వస్తాయి
ఇంకే ఏమున్నాయి నీ ఖర్జులో
జూమ్ మూవీ అన్నీ దేంట్లో ఉంటాయి
మ్
వద్దులే
జిమ్ ఖర్చులు ఉంటాయి కదా
ఉ అయితే వద్దు
ఎం వద్దు
వద్దో
ఎందుకు
నాకు తెలీదు
ఎందుకు వద్దు చెప్పు
మ్ మ్ తెలీదు నాకు
ఎందుకు
ఏమో నాకు తెలియదు
ఆ
ఏమో నాకు తెలీదు మ్ మ్ బట్టలన్నీ ఆరేస్తావా
మ్
మ్ మ్ చాలా ఉన్నాయా బట్టలు ఏమిలే
ఉ
ఉ ఉ
వేరే నంబర్లు తీసుకొని చేయొచ్చు కదా
అట్లా మాట్లాడకూడదు దీంట్లో అంటే
ఉ
ఉ అంటే ఇప్పుడు అవ్వదు నైట్ చేస్తాది మ్
మ్ కాదు
మ్
బ్లాక్ ఆ
ఉ
ఉ ఇంగోటి
ఉ అతి అది కూడా అదే
అబ్బా
అబ్బ ఎందబ్బా
పెట్టచుగద
ఉహు అవదు గ సాయంత్రం చూస్తాలె
ఉ
ఉ పడుకొని లేచీ నా బిడ్డతో కిరు మాట అలాంటివన్ని మాట్లాడకూడదు
సరేనండి
ఇంకేంటి
నాకు డబ్బులు పూడవులే నాకు తెలుసు
పడతాయి నాకు తెలుసు
ఒక్క రూపాయి కానీ లేదు ప్రాసెసింగ్ లో
నా కుడలేదు
అదుంది కదా థౌజండ్
అది వే మాట్లాడకూడదంటే మల్ల అదే మాట్లాడతావు
ఎంజేపయింది చూడు
ఉ
ఏమో
ఉ ఇంకా రెండు ఆ
ఫ్యాన్ ఏమి పోయింది
హలో
అదే సౌండ్ వస్తుందని చెప్పినాను కదా నిన్నయితే ఫుల్లుగా ఏమో పోయిండచ్చ ఫుల్ సౌండ్ అసలు బయపడి పోయినాం ఫుల్ నైట్
టప్ అని సౌండ్ వచ్చింది
వాళ్ళను పిల్చండి కింద ఓనర్లను
పిలస్త వాడు చే నువ్వు ఏమేమో చేస్తాడు వాడు ఎన్నిసార్లు పిలిచిన నువ్వున్నప్పుడే పిలిచిన రాలేవాడు సాయంత్రం పొయి పిలుస్తా
మీ రూమ్ లొ వాళ్ళు పిలిచారా
వాళ్ళు చెప్పినా నేను చెప్పినా అసలు రానే రాలే అన్న
అందుకే రూమ్ చేంజ్ గా అని చెప్పిన
ఎందుకు ఏం అవసరం లే నీకెందుకు అంత ఆత్రం
బిర్యాని
ఏం తిన లేదు బిర్యానీ నె నైట్
అ ఆ అ ఎప్పుడుొస్తారు మీరు
టైమ్ పడుతది
టైం పడుతది రానని చెప్పేస్తే అయిపోయి టైమ్ పడుతుంది అని చెప్తావా
సరే ఆగస్ట్
ఆ అప్పుడు అందరుూ వస్త ర్
ఉ అందరు వస్తారంటె కాలేజ్ ఓపెన్ చేత్తారు సరె
మ్ బాయ్